హలో బాగున్నారా ఆమ్ ఏం చేస్తున్నారు ఉహు ఆమ్ అట్లా కాదు ఓకే బోర్ కొట్టి ఫోన్ చేసా ఊ
చెప్పండి ఏమి సంగతులు
వెళ్ళలేదా ఎక్కడికి బయటికి
యాడికి పోలేదు పోవాలనిలేదు
హా
పోవలున్న ఫ్రెండ్స్ రారు
ఊ తిన్నార హా తిన్నాం మీ పిజీలో నాన్ వెజ్ పెడతారా
ఆ పెడతారు వీక్లీ టూ టైమ్స్ చికెన్ వన్ టైమ్ ఎగ్
ఆ కే
బాగుంటది మా పీజీలో
ఉహు
మీరు ఒకసారి వచ్చి ట్రై చేయి
ఫస్ట్ టైం ఒక పేజీలో ఫుడ్ బాగుంటుందని నేను వినేది
అంటే ముందు నుంచి బాగుండే మధ్యలో వేరేవాడు వచ్చాడు అప్పుడు ఆ ఫుడ్డు విలువ తెలిసి మారిపోయా
ఆ కే హా
ఇంకేంటండి
చెప్పాల
ఏముంటుంది నార్మల్ లైఫ్
ఉమ్
హా ఒక త్రీ ఫోర్ వున్నక హ నెక్స స్కోర్ మంగలా మాల్ వచ్చింది దాని తర్వాత మాల మల ఫిషు చాల పెద్దది ఒప్కుండలి అలా తిరగాలంట
ఓకే
అండ్ కోర్ మంగ్లా వాల్లో ఏమో నాకు గేమింగ్ జోన్ బాగ నచ్చింది
ఉ హు
మళా ఫేషయోలో ఉంది గానీ గేమింగ్స్ వాళు అంతా లేవు గేమ్స్ కంపేర్ టు నెక్సెస్
ఉ
ఊరకనే పేరుకి మాత్రమే పెద్ద మాలు బట్ షాపింగ్ చేసే వాళ్లు మత్రం
ఆహ ఆ మీరు మూవీస్ లైక్ మాల్స్ లో చూసేకి ఓకేనా
మాల్స్ లో కంటే థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మాల్స్ లో ఎక్కువ చేయలేం థియేటర్స్ లో అయితే రచ్చ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా నాకు బ్యాగ్ళూర్ మల్స్ కన్న మాల్స్ కాదు థియేటర్స్ నాకి నార్మల్ చిన్న టౌన్స్ లో బాగుంటాయి అనిపిస్తుంది మెయింటెనెన్స్ అంత పెద్ద సిటీస్ తో కంపేర్ చేస్తే
హు
ఎందుకంటే అంత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
ఉ
మీరేమన్న రిలీజ్ మూవీస్ కి ఏళ్ళార
అస్సలు వెళ్ళలా వెళ్ళల్లా అనుకుంట కానీ ఒక్కటికి పోలేదు మీరు
రీ రీలీజ్ ఒక్కసారి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాల అనేసున్న
ఊ
బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలి
మాల్లో పివఆర్ ఐనాక్స్ అంటారు కదా దయచేసి ఆడియోను వినండి మరియు ముందే నింపిన ట్రాన్స్క్రిప్షన్ సరిదిద్దండి. అవసరమైన చోట ట్యాగ్‌లను జోడించండి. పైన పేర్కొన్న వెర్బాటిమ్ ట్రాన్స్‌క్రిప్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారని నిర్ధారించుకోండి అంటర్ అంటే ఏమి
అ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియేటర్ నేమ్స్ మాల్స్ లో అవి
హు హు
మ్మ్ కానీ డబ్బులు మాత్రం భారీగ తీసుకుంటారు. అ అడ తినాలి అనుకుంటే మ ఆస్తులు అమ్ముకని పోవల
ఓకే
అందుకే తియేటర్స్ అర్ ద బెస్ట్ మల్స్ లో
హు మీరు త్రీ డి మూవీ ఎక్స్పీరియన్స్ చేసినర
ఎష్న
ఎప్పుడో ఏ సిన్మా ఓక్కే
దాంట్లో ఒక ఫన్నీ విషయం చెప్పనా నీక్ ఐ సైటుంది సో ఇప్పుడు మనం డబుల్ స్విచ్ పెట్టుకోవాలి గదా సరే అనీ ఒకసారి స్పెక్ట్స్ తీసి పెట్టుకున్నా ఏం ఏంకనిపియలే మళ్ళ నా స్పెక్స్ పెట్టుకోని స్పెక్స్ మీద నా స్పెక్స్ పెట్టుకోని చూశామన్మాట డబల్ స్పెక్స్ ఎఫెక్ట్ ఆ రోజు చూసాన్మాట నేను. అదొ కింద జారుతుంది కన్ మూవీ చూడాల కని ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తుంట
మ్మ్ హూ
ఒకా సెవెనియర్స్ బ్యాక్ అనుకుంట
ఓక్కే సెవెన్ ఇయర్స్ బ్యాక్
బోండమూ
ఊ ఏమైనా ఇంటికి వెళ్లే ప్లానేస్తున్నారా
పోవాలనుకుంటున్నాను
హూ
కానీ ఎప్పుడు పోవాలొ తెలియదు
ఊ ఉ ఉమ్మ్ ఇంక ఎప్పుడే లేదు
ఓకె మీరే ఏదైనా ఒక మూవీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా రీసెంట్గా చూసినది
రీసెంట్గా చూసిందంటే ఇదేనండి లాస్ట్లో మీరేమూవీ చూష్నరు థియేటర్లో
థియేటర్లో ఆంధ్రాకింగ్
ఏమైంది
అంటే ఒక ఫన్నీ సీన్ గుర్తొచ్చింది
కె
ఆ మూవీ తెల్దు
అంటే మీరూ ఊ తింటారాండి ఆ వద్దులేండి మ్మ్ పీజీలో అండి మా నేనెంతో లైక్ పైన సీట్ కూర్చోడమే గాని థియేటర్స్కెక్కు పోలేదు
సేమ్ చాన తక్కువ నేను గూడ
ఉ ఇక్కడ డబ్బులు పెట్ ట్రావెలింగ్కే అయిపోతయ్ డబ్బులు
ఉ
హా
ఆ బండిక్ వంద రూపాయలు ఆ థియేటర్క్ పోతే మూడోందలు బొక్క
ఊ
ఇంకేంటండి మీరు షాపింగ్ ఎక్కువ చేస్తారా
ఆ విండో షాపింగ్ ఎక్కువ చేస్తా
ఓకే అట్లా విండో షాపింగ్ చేసి ఎన్ని డ్రస్సెస్ ట్రై చేశా
గుర్తులేదు సరిగ్గా
ఓకే
జీరు
నేనూ సేమ్ విండో షాపింగ్ బోర్ కొట్టినప్పుడల్లా పొయ్యి విషాల్ మార్ట్లో అట్లా ఒక రౌండ్ ఏసి వచ్చి డ్రెస్సులు ట్రయల్ చేసి వచ్చేస్తా
ఉమ్ డ్రస్సులు ట్రయల్ చేసి ఫొటోస్ దిగేసి వచ్చేను
అంతే
ఉమ్ ఊ మీరు జూడియోలో ప్రిఫర్ చేస్తారా ట్రెండ్స్ లో ప్రిఫర్ చేస్తారా
జూడియో
ఏ
ట్రెండ్స్ తో కంపేర్ చేస్తే జూడియో లో కాస్ట్ తక్కువ
ఊ
ట్రెండ్స్ లో కాస్ట్ ఎక్కువ ఆ క్లాతిక్ లంతా వర్త్ అనిపిస్తది ఒక్కొక్కసారి
జూడియో లో కూడా ఓకే ఒక రేంజ్ వరకు ఉంటాయి కానీ మెటీరియల్ కొంచెం బావుంటు ఒక్కొక్క దగ్గర అంటే ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క కలెక్షన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఈ మధ్య జూడియో కన్నా నేను విషాల్ మార్ట్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను
అకే ఆ ట్రెండ్స్ టా టా వాళ్ళది కదా
ఊ ఆ రిలయన్స్ అంబానీ రిలయన్స్ ట్రెండ్స్
ఓకే మళ్లీ జూడియో
కట
ఆహో ఓకే ఇంకొక్కటి గూని ఏదో ఉంది కదా టా టా వాళ్ళది బెస్ట్ సైట్స్ ఉమ్మ్
అది చానా భారీ కాస్ట్
మీరు ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేస్తారా ఆన్లైన్ షాపింగ్ చూస్ చేస్తారా ఊ ఉమ్ ఊ ఊ టైం ఎక్కువ పడుతాది కావల్సినప్పటికి రాదు
ఊ ఒక్కొక్కసారి కాస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తది ఇంకొకటి ఏమంటే ఫుట్వేర్ ఆఫ్లైన్ లో కన్నా ఆన్లైన్ ల్ ఎక్కువ కలెక్షన్ ఉంటాయి కానీ ఆన్లైన్ లో ముంక్ సైజ్
ఆ ఇక్కడంటతే ఎసుకొని చూడచ్చు
అవును మీరు స్ట్రీట్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే షోరూమ్స్
స్ట్రీట్ షాపింగ్ బాగా
కదా కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ మెటీరియల్ కూడా బాగుం
ఉమ్మ్ ఉమ్మ్
బాగుంటాయి డ్రెస్సెస్ కలెక్షన్స్ అంతా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఆడే ఉంటాయి ఓ కొత్త ప్లేస్కి పోయయి అవసరం ఉండదు అన్ని ఆడే దొరికేస్తాయ్
అవును
ఇట్లా బజార్ పెట్టినప్పుడు లేకపోతే ఎమన్నా మల్స్ ఐమిన్ ఫంక్షన్ హాల్స్లో పెడతారు కదా బాగుంటది
ఉమ్మ్ ఎందుకే ఎ లేదు
ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్
సా ఇయర్ రింగ్స్ ఎక్కడ దొరికినా పోయిడిస్తాను
బ్యాంగిల్స్
ఉమ్మ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ బ్రేస్లైట్స్ బ్రేస్లైట్స్ కమ్ ఇయర్ రింగ్స్ వస్తాయి చూడరా
బ్రేస్లైట్స్లోనే ఇయర్ రింగ్సా
సారీ బ్రేస్లెట్స్ కమ్ బ్యాంగిల్స్ ఉమ్మ్ అవి బాగా సరే బాయ్